హలో
హలో ఇనిపిస్తుందా అదే పిస్తున్నా లేదా అండి ఏం లేదు ఇగో ఇప్పుడే ర రివ్యూ కి ప్రిపేర్ అయిదామని బుక్ ముందు పెక్కుందా తుమ్మలో తుమ్మలో వస్తున్నాయి ఆ రే ఫైనల్ ఈయర్ది
ఓహో
ఓకే ఆయన వరంగల్ నుంచొస్తూ అదే డాక్యుమెంట్ కూడా రేపే సబ్మిట్ చేయాలి ఆయనకి చెప్పి నా తీసుకురమ్మని మరి ఆయన పోతాన్న క్రికెట్ ఆడుకోని పోతాన్న నేను ఏమనీ
ఆహా వాళ్ళ బ్యాచ్ తీపీచ్చిండంటనా వాళ్ళ బ్యాచ్ది
లేదు తిపియలేదు ఇంకా
ఆయనా మీ బ్యాచ్చ వే
వేర బ్యాచ్ వేరే బ్యాచ్
మరి వాళ్ళే కూడా తీపిచ్చినప్పుడే తీపియ్యమని చెప్
అదే అప్పుడే తిపిస్తాడట అయి తే క్రికెట్ ఆడుకొని పోతుంది ఇప్పుడు తర్వాత తిపిస్తా నేను అంతా సరే తీ అని నేనన్నా ఇక్కడ వన్ సిక్స్టీ అట ఇక్కడ వన్ సిక్స్టీ అట ఆడైతే కొంచెం తక్ క్కువుంటది గదా హండ్రెడే అంట ఆడమరి హండ్రెడ్ ఫుల్ కలర్ దా మా మాంచ్
ఆ మొత్తం కలరు
ఆ మొత్తం కలరా హ చేయాల ఎంత ఫిఫ్టీ ఫోర్ పేజెస్ ఉన్నాయిగా
ఫిఫ్టీ ఫోర్ ఎన్ని కాపీస్
సెవెన్
శివనా శివనెవరికిరా
సెంట్రల్ లైబ్రరీ ఒకటి డిపార్ట్మెంట్ లైబ్రర్ రీ ఒకటి గైడ్ కోకటి మా వన్ మేమ్ ఫోర్ మెంబర్స్ బ్యాచ్
సరిపోయింది సెంట్రల్ అయిపోయిన ఎక్కడి మధ్యలో మీకు సరిపోదా సెంట్రల్ లైబ్రరీ ఎందుకు
ఏమో దిక్కు మాలింది ఆల్లు ఏమన్ కున్నదో
ఆహా సరే డిపార్ట్మెంట్ వాళ్ళ గైడ్ వాళ్ళ కంటే ఉండాలి కదా లైబ్రరీ వాల్ ఏమి చేస్
ఆ ఆహా లైబ్రీరీలో పెట్టుకొని శ్లష్ ఓపిసది. పైసలు దండగ . నిజంగా దేల్సా అసల్ పైసలు చెట్లక్ గస్త్. తున్నయాన్.
ఆ అసలు ప్రాజెక్ట్ వేట్టుడ్ ఏందీ, మళ్ళా ప్రాజెక్ట్ . సినమ్ అంటే వాళ్ళు మొత్తం చేసేయోచ్చు కదా, అన్ని వేలు ఇచ్చిళ్ళు.
కొలాబరేషన్ . మూడు. వేలు అన్యాయంగా మూడు వేలు, నెక్స్ట్ టైమ్ గనక కొలాబరేషన్ ఐదు వేలు ఇయ్యుండ్రి అన్నాడనుకో, మేమ్ డ్రాప్ అయిపోతాం. నేనైత్ పక్క డ్రాప్ అయిపోతా నేను. కానీ సపరేట్ ప్రాజెక్ట్ జేసుకొనచ్. తంటా.
ఈ, మరి అది బెటర్ అసలు. మనం, మనద్ మనదిన్, మాదయితే వన్ ఫిఫ్టీ కూడ్. ఇంకా కాలే తెల్సా. ఫిఫ్టీ రూపీస్ లా కాంపోనేన్స్ అయిప్. పోయినై జేప్పాలంటే. నిజం దేల్స సోలార్ పానల్ లాస్ట్ టైమ్ ఒక్. ఓకర్ ఏషిల్లు వాళ్లి.
ఆ హేచ్ ఓ డి ఎట్లా, మేం అట్లా చిన్. చిన్న, చిన్న టైటిల్స్ ప్రెజెంట్ జేసినమ్ అంత్.
హా వావ్, మాక్ మాక్ మా ప్రాజెక్ట్ హేచ్ ఓ డీ దగ్. ఇక పోనే పోదసలు. ఈ మొన్నై, నిన్న ఎక్స్పోజ్ అయిన ఓచ్చి చూసిండు గంతే.
గంత్, మాకు గది గూడా ఉండదు.
మా తగ్గట్టు మా గైడు. మేము ఏం జేప్తే అది ఇంటడైనే. ఇప్పుడ్ ఆయన్. ఏ ఆద్.
నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది, ఆ సాఫ్ట్వేర్ల ప్రాజెక్ట్స్ నయ్యం. మానై. యం. కాంపోనెంట్స్ లోల్లుండదు, ఈ కనెక్షన్ చుండదు అద్. ఉన్నది మాక్ పోల్. చౌశ్రమ్లేన్. ట్టనల్గా. వాళ్ళు గూడా టూల్స్ గోనుక్కోవాలి.
ఉమ్మ్, అది బెటర్ ఇంకా జేప్పాలంటే అసలు.
అయితే మేమ్ ఒక రోజు హక్. కుతన్కి పోయినాం గద . గీతాంజలి కాలేజ్కి. అయితే హ్యాకథాన్ క పోయినప్పుడు మా ముందు అన్న వాళ్ళు సిఎంఆర్ కాలేజ్ నుంచి వెళ్ళి ఉన్నారు అన్నా ఏమేం మ క్షన్ చేస్తు ఏమేమో కోడింగ్ చేస్తు నాకు ఏం అర్ధమయితలే గమనించిన మనీజ నిద్ర వచ్చేనే వాటి కుట్ట రోజు ఇకేమయింది తెల్లాలి ఇట్లా మీన్ని అనౌన్స్ చేస్తారు కదా అనౌన్స్ చేసినప్పుడు కథ మీకు అన్న వాళ్ళకి ప్రైజ్ వచ్చింది షాక్ నేను అయితే సెల్ కి
వాము అంటే
ప్రాజెక్ట్ అంతే తీసుుకోవాలని ఉండే గాని వాళ్ళంతా మాట్లాడేటట్టుగా అట్లు ఎవర్ లేరు సో ఏమని అడుగుతాం కదా
అవునా
ఏనా
అ అర్ధం కాలేదా మర చెప్ పన్న
ఏంటది
వాళ్ళు చెప్పేదిళ్ళద్మ ఏదువా ఇస్తారు కదా తర్వా ఆన్నవారి లోపల అయితే మా పద్
నర్మ ముందు వంద ఆలి
వాళ్లు ఆ కాలేజ్ వాళ్లే పేరెంట్ ఒప్పుకోలేదు ఏమని నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అ స్ంలేదు వెళ్ళిపో
అలా వెళ్ళిపోతే ఇక ఆ అన్న వాళ్ళ ముందు ముచ్చుొచ్చు
వ
ఆహా ఆహా టూ డేస్
స డ ఆహా ప చ్చ టోఫిల్ ఫఫ్ ఫ ఫో రా మన ఉంటాయి కదా
ఏయ అది అట్లాయి ఏ
ప్రైసెస్ వచ్చినాయా ఉమ్మ్
డాక్యుమెంట్ రేపే సబ్మిట్ చేయాలే పేపర్ పబ్లిష్ రేపే సబ్మిట్ సబ్మిట్ చేయాలి ఎట్లా చేయాలి తెలుసా ఆ పేపర్ పబ్లిష్ అయితే ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లా ఫస్ట్ మనం అన్ని డీటెయిల్స్ పెట్టాలి అంతే మన అబ్స్ట్రాక్ట్ గాని ఆతర్ నేమ్ ఆతర్ నేమ్ అంటే ఇప్పుడు గైడ్ పైనే అయితది పెత్త
మ్మ్ అంటే పేపర్ పబ్లిష్ పైన అతర్ గైడ్ నేమే ఉంటదా గైడ్ గేమ్ తెలుసా అని గైడ్ నేమ్ ఉ అ
అదే
ద మాకు ఏం లేదు అసలు అది ఏం చెప్పలే నిన్న పెట్టింది ఎక్స్పో అయినా అవును మేజర్ ప్రా
అయితే హెచ్ఓడి గైడ్ వచ్చిన వాళ్ళు మాత్రం అది ఏస్తారు ఏంటిది అది టూ థౌజండ్ అంట పేపర్ పబ్లికేషన్ కి మీ మేమయితేనేమో మా మేము నార్మల్ గా చిన్న చిన్న వాటిలల్ల చేస్తాం కాబట్టి ఐదు వందలల్లో అయిపోయింది
ఇప్పటికే ఘోరంగా పెట్టుకుంటున్నారు
ఏంటిదైనా అందరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయ్యండి అని చెప్పిరు ఇచ్చిరు పాపం ఒక్క ఆయననే ఇయ్యాలే ఆయన రేపు వస్తాడో రాడో కూడా తే గ్యారెంటీ లేదు నేను అన్న ఎమన్నా అంటే టీమ్ లీడర్ కాబట్టి దాని అడుగుతారు కదా ఎందమ్మా నువ్ చెప్పలేదా అంటే చెప్పినా సరే అయన రాలేదంటది ఇంతే సింపుల్ గందుకే గాదా నాకు ఈ సావు
ఎక్కడికి పోయినా తప్పదు తెలియదు కదా నీక్
అదే కదా తప్పదు నాకు నాకు అనిపిస్తాంది తెలుసా ఒక్కొక్కసారి నీ అమ్మ అది అసలు ఏం చేయకుండా ఉన్నా చూడు బాగుంటుందే అట్లా డిప్లొమాల అసలు నేను ఏమన్నా చేసినావు అనుకుంటానువా ఏం చేయాలే అన్ని వాళ్లే చేసుకురు పాపం డాక్యుమెంటేషన్ అవి ఇవి ఒక్కసారి కూడా నన్ను ఒక్క మాట కూడా అన్లేవాళ్ళు అయితే
నీకు తెలుసు కావట్టి మొత్తం చేసుకుండు
తక్కువ మంద అంద అ అంత మంది పన్నెండు మంది బ్యాచ్ కి అసలు వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎట్లా ఎడిట్ చేసింరో అసలు ఈ డాక్యుమెంట్ అంత ఎట్లా చేసింరో నాకు అర్థమయితలే నిజ
రో
ఒక్కడే ఎవరు ఆదిత్య ఆకాష్ ఏ చేషిసారు ఇద్దరే చేసింన్రు ఆ డాక్యుమెంటు ప్రాజెక్ట్ అన్ని వాళ్ళే తెలుసా అసలు ఘోరంగా ఇక మా గైడేమో అప్పుడు చుట్టూ దిరగలేదు మీరు వోనర్ ని ఏమన్నా అడిగిర్ర నాకేమన్నా ఏం బిర్రా అను అ ఓవరాక్షన్ చేసింది ఆ ఏవరు వచ్చిన్రా నా దగ్గరికి అంటాంది ఆ మాడం మీరు బిజీగా ఉన్నారు కదా అ
ఓవరాక్షన్ ఇంత ఉమ్ ఊహ్మ్
నా గోరం పిచ్చి లేస్
మనవి మనమే జేస్ కు ఇంకేం చేయలో అర్థం కాకుంటే వాళ్ల ఓవరక్షన్ ఇం తుంటది ఇంక అవును అసలు ఘోరంగా అహా ఇండివిజువల్ గ అన్ని గలిపి ఒక్కటి గాదా
గ్రూప్ కి త్రియ ఎవరి ఇండివిజువల్ వాళ్ళకి ఉండాలి గదా అది
వామ్మో అది గుడా ఉండాల
అన్ని స్పైరల్ బైడింగు
ఆ మాగ్గూడ అంతే మనది బెటర్ ఉండే మన్ చ్చి ఒక బుక్ ఉండే అసలు మనదే బెటర్ ఉండే మంచి ఒక బుక్ లేక్కు ఉండే ఈ స్పైరల్ బైండింగ్ ఏందో ఏమో
అదే కదా ఆ అదే అది మంచిగ ఉండే ఇంక
ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అదే ఇగ అదే వుంటది కావొచ్చు
కాలేజీల బుక్లు బ్లూ కలర్ ఉన్నాయి స్కై బ్లూ కలర్ ఉన్నాయ్
దేవుడా గా బ్లూ కలర్ ఎందుకు కుహు
మో మరి అది ఇవ మంచి మన ద
ఆ మంచిగుండే అసలు అది అది అట్లుండే బుక్ అంట రెండు ఎందుకు తెచ్చుకున్నవ్
డిప్లొమా ప్రాజెక్ట్ ఒకటి గ్రూప్ ది ఒకటి నాది నే దెచ్చుకున్నా అప్పుడు మనం ఎన్నో థీపిచిన్నం కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తీపిచ్చినం ఆ ఏ ఏమయమయితేదో ఏమో
ఏమ్ తెళ్లినప్పుడే అసలు గోర ఏదేదో అయిపోయింది
ఆ ఇప్పుడు అన్ని తెలుుకుంటే అర్థం అవుతుంది
త అసలు అప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏదో థీ అనుకున్నాం
ఆ గోన్